ఆ హలో సా
ఏం లేదు ఇప్పుడే ఇది డోరేమాన్ చూస్తున్నా.
అవునా నువ్వు డోరేమాన్ ని చూస్తావా.
యా ఇట్స్ మై ఫేవరెట్ కార్టూన్.
ఓహో నా ఫేవరెట్ వచ్చేసి షిన్ఛాన్
ఓకే అవునా షిన్చాన్ ఐదేళ్ళ పిల్లోడు కదా చ
అవును ఆ సాంగ్ బాగుంటుంది నేనుక్క పిల్లాడి నీ పెంకి పిల్లవాడిని.
నేనొక పిల్లోడిని కాదు ఒక్క చిన్న పిల్లోడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడు అంటే కరెక్ట్ గా పడాల అన్నమాట.
యా నేను కూడా డోరేమాన్ తర్వాత నాకు షిన్చాన్ చాలా ఇష్టం. అది అల్లరి ఇష్టమేలే
మ్మ్ ఇంకేం మరి
చెప్పాలి ఫ్రెండ్
ఆ ఏం లేదు మి ఇప్పుడే బయటికి వస్తే ఇంకా డోరేమాన్ చూస్తా అంట అడ్వటేజ్ వచ్చింది అ అందుకనేసి బయట
ఏతే ఏ ఛానెల్లో వేస్తారు మీరు
డిస్నీ ఛానల్ లో వేస్తారు డోరేమాన్
ఓ అవునా మా మా కంట్రీలో అయితే
హు
టికీ టికీ టోకీ టాకీ చానల్లో వేస్తారు
ఏంది
టకి టుకి టొక్కేకె చాం
ఓ అదేంన్ని చాలా వెరైటీగా ఉందీ
ఛానల్ మా కంట్రీల్ టిప్ టఫ్ తప్పపో
అవునా ఉమ్ ఖుస్ చ్చన్ వాళ్ళమ్మ పేరు చెప్పు
నోహా
నోహ్
పాదు మిక్సీ వచ్చి ఆ నో రోహన్ నరోహా దొర
ఆ నోరాహ కాదు మిర్సీ నోహరా నోరా కాదు
ఆ సింఛన్ వాళు మమ్మీ పేరు చెప్పండి మర్చిపొయిన
మిక్సీ నోహారా అండి సింఛన్ వళ్ల నాన్న పేరు హ్యారీ
ఏ మిక్సీనా సింఛన్ వల్ల
హ మిక్సీనే
పేరు
నోబితా వల్ల నమ్మ పేరు టమాకో
ఓ యా నేను కన్ఫ్యూస్ అనిపించిన అయితనా
ఆ బాగా చూస్తాం కదా అందుకు అట్లా ఎట్లా గుర్తున్నాయి పేళ్ళు
మరీ షీన్ ఛాన్లో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు మొక్కుడు
ముక్కోడా వాడు పూచను షీన్ ఛన్ ఆ బోచన్ చాలా తెలివి అయినోడు
సింఛన్నంటే చాలా ఇష్టం వాడికి
అవును అండి
ఈ చింఛాను నో నో ఇదేంది నోబితా ఇవంతా అంటే క్యారెక్టర్స్ కొంచెం సిమిలర్ ఉంటారు కదా
అవును
అంటే ఇద్దరు ఫ్రం ఇద్దరు బాయ్స్ అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటుంది లా
ఆ నిజా
ఇప్పుడు చి నోబితాలో అయితే నోబితా జియాన్ సునియో సుజిత అట్లా చిచార్లో కూడా వాడు చానీ ఇంకొకటి ఉంటాడు చూడు పజామా అట్లా
బాగుంటుంది కదా అస్సలు అవి కార్టూన్స్ హ్మ్ ఇంకా మరి ఇంకాయ మెట్టు పత్లు చూస్తావా నువ్వు
చూడను ఆ చూడను
చూడవా ఏమి
అంటే ఆ వాళ్ళు దుబ్బ దుబ్బగా ఉంటారు ఎప్పుడు జా త కక్కద ఉ
అలాగన్ని
అంటే జంక్ ఫుడ్ ని నేను ఎంకరేజ్ చేయను బికాజస్ మ్ వెరీ హెల్ీయెస్ట్ పర్సన్ ఐ ఫీల్
ఓకే మీరు హెల్తీ పర్సనా ఉ అది మంచిదే కాకపోతే
మీ డైట్ లో ఏమేమి ఉంటాయి బ్రేక్ఫాస్ట్ ఏంటి గులాబీ చెట్లు డబులు
నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి దోశ ఇడ్లీ చట్నీ సాబార్ అవును సౌత్ ఇండియన్ ఫుడ్ మీరేం తింటారు బ్రేక్ఫాస్ట్ కి
మేము బ్రేక్ఫాస్ట్ కి ఓవర్ నైట్స్ ఓట్స్ తింటాం
ఎంటి ఓర్ నైట్ సూపా
ఓర్ నైట్ట్స్ ఓట్స్
లంచకు బ్రోకోలీ సలాడ్ విత్ కీన్వా తింట
ఆ
అండ్ ఈవినింగ్ స్నాక్స్ కు నేనైతే మోస్ట్లీ ఫ్రూట్స్ ఆర్ ఎనీ పీనట్ బట్టర్ బ్రెడ్స్ తింటా నైట్ అంతా సూప్స్ తోనే ఆ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ కదా
హెల్త్ ఇజిం నిజమే లే ఇంకా మనం
మీ లాగా ఇడ్లీ దోశ తింటే కాబ్స్ ఎక్కువ అయిపోతాయి
అట్లే ఏం లేదు ఇడ్లీ దోశ ఐ లైక్ అనమాట దోశ అంటే నాకు చాలా ఇష్టం
ఓహో దోశలో ఏమేమి వెరైటీలు చేసుకోం
కారం దోసా మసాలా దోస పేపర్ దోస అలాగే బాహుబలి దోశ
బహుబలి దోసానా
ఆ అంటే మొన్న కొత్తగా అది మూవీ వచ్చింది కదా చాన్ రోజుల క్రితము ఇంగా అందు బాహుబలి దోశ అంటే పెద్దగా ఉండే దోశ అనమాట అది ఫ్యామిలీ అందరికి సరి పోయేలాగా పెడతారు
ఆహా మీరు తిన్నరా అది
ను ఎప్పుడైనా పోదాం అనుకోండి అయినా ఊరిలో లేదన్నమాట అది వేరే వేరే కంట్రీస్లో ఉన్నాయా దోస కోసం ఇగ ఆ కండ్రికి పోదాం లే అనేసి యాడికి పోలె
మీకు ఆరంజస్ ఇష్టమా ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్స్లో
ఆరెంజా అవును ఆరెంజ్ చనా మంచిదంట ఓ ఆరెంజు తిననండి అంటే మీ రూమ్ కీ ఏడ అస్తాం లేండి
ఓహో
ఉం అయినా మీరు చాల మంచ్చోళ్ళు కదా ఏమి ఉం అవును ఆరెంజ్ జ్యూస్ అన్నించి గుర్తొచ్చింది ఆరెంజ్ తుప్పలతో మనం అన్నీ చేసుకోవచ్చు అంటగా
ఎంది
అంటే అవి ఎండబెట్టి పొడి చేసి మకాన్ కనిపిస్తే మేలంట కదా
అవునా ఇది ఎప్పుడు చూడలేదండి మేము
అంటే అది మామూలు ఇంకామ్ క్రీములు కొనే బదులు అట్లా న్యాచురల్ గా ఇంట్లోనే చేసుకుంటే బెస్ట్ అనేసి నా అభిప్రాయం. యం
ఫేస్కు ఏమ్ యూస్ జేస్తరు.
నేను ఫేస్కు వచ్చేసి పాండ్స్ పౌడర్ యూస్ చేస్తాను అలాగే ఎప్పుడైనా ఆరెంజెస్ తెస్తే అవన్నీ ఎండపెట్టుకొని పొడి చేసి మోఖానికి పట్టించుకుంటాను ఇంకా అది ఓకా భ్రూ పొడి ఆ అట్లేం లేదు. ఫ్రీ టైమ్ దొరకినప్పుడే నాకా అస్సలు లేదు.
బుదేవి కున్నంత ఓపిక కండి మీకు భూజేవికున్నంత ఓపిక ఉంటద నాకు
అంతేం లేదబ్బా భూదేవికి ఉన్నంత ఓపికుంటే ఇంగ అంతే ఉమ్ ఇంకే మరి మరి ఆరెంజెస్ బా తిన్నారా?
తిన్నామండి మీరు మా రూమ్కి వచ్చేలాగే లేరు ఇంకొకసారి వస్తారా మా రూమ్కి. అంటే ఆరెంజెస్ తిన్నా తుప్పలు డస్ట్బిన్ లో ఎస్తారని పిలుస్తావుండము.
మీరు చాలా బద్ధకంగా ఉన్నారే.
అంటే మీలాంటి ఒక స్నేహితులు ఉండడంగా మాకు ఎందుకండి దండగా
అబ్బో నువ్ భలే డైలాగ్ కోటినవు తెలుసా అసలు
థ్యాంక్ యూ
ఉమ్ ఇంకేమండి మరి
చెప్పాలండి.
ఉమ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మీరేం ఓ ఆరెంజస్ తుప్పల్ పడేకోకుండా ఎండబెట్టచ్చు కదా మంచిగా
అంటే మేము పీజీ లో ఉంటాము కదండి చానా కష్టము అయినా
అవున్లే మిక్సీ జార్ ఉండదేమో కదా ఇంకా నీకు ఒకటి తెలుసా అరేంజ్ తో క్యాండీ కూడా చేస్తారు.
ఓ అవునా ఎట్ల చేస్తారండి.
ఎట్లాంటీనా మామూలు ఆరెంజెస్ తుప్పలు ఉంటాయి కదా. ఇంకా పచ్చివే అవి ఇట్లా నీట్గా క్యాండీ షేప్లు ఉరికే జంపుగా కోసేది ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అవిచ్చేసి ఉడుగు పెట్టాల మామూలు వాటతర్లో
ఉమ్
ఉరికే అదే బాగా కడిగేసి అట్లా మామూలు వాటర్లో ఉడికిపెట్టి మళ్ళీ చక్కెర పాకం సపరేట్ పెట్టి దాంట్లోకి వేస్తే. బాగా ఇట్లా పట్టుకుంటుంది. అనమాట చక్కెర పాకం దా తర్వాత త్రీ ఫోర్ డేస్ అయినుంచి ఎండలో పెట్టాల. ఎండలో పెట్టిన తర్వాత దాని పైన ఆ షుగర్ క్రిస్టల్స్ అట్లా వేసుకొని తింటే
షుగర్ క్రిస్టల్స్ అంటే తెలుగులో చెప్పండి.
ఆ తెలుగులో చెప్పారా. శుగర్ఖషార పంచదార అవి ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్నవి. అవి వేసుకుంటే భలే ఉంటుంది. అస్సలు నేను ఎప్పుడైనా ట్రై చేయాల్ల. ఎపుడైనా అరేంజెస్ తేచ్చినప్పుడు ట్రై చేయాలా. ఉమ్ ఇంకేం మరి.
చెప్పాలండి.
మ్మ్ ఈ అవును ఫ్రూట్స్ లో ఇంకా కిసాన్ జామ్ చేస్తావా నువ్వు ఎప్పుడైనా ఇంట్లో
లేదండి అట్లాంటివన్నీ మేము ట్రై చేయం. అయినా ఇప్పుడు మాకు కాలేజ్ మళ్ళా వెళ్ళాలండి సరే బాయ్ అండి.
ఆ బాయ అండి.